హలో బా
బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నామండి రేపు శ్రీరామనవమీ కదా పనులన్నీ అయిపోయాయా
ఆ శ్రీరామనవమి మా కలేమి అట్లా జరుపు అంతగా జరుపుకోరండి అంటే పూజ చేసుకుంటారంతే మీరు అన్ని కంప్లీట్ చేసుకున్నారా
ఆ చేసామండి కంప్లీటైపోయినయాన్ని అంటే మీ సైడ్ ఏం పిండి వంటలు అట్టా కూడా ఏం చేకోారా
అంటే బెల్లంతో పాకము అలా చేస్తారు అందరికి పంచుతారు ఇంగ ఇంట్లో ఏమన్నా స్వీట్స్ లేకపోతే స్వీట్ తిన్నోళ్ళుగాని ఉంటారు కదా వాళ్ళు హట్ ఏదో ఒకటి చేసుకొని తింటారు ఇంగ నా క్లీన్ చేసుకుంటారు అంటే ఇంగ టెంపుల్స్ కు పోయే వాళ్ళు గున టెంపుల్స్ పోయి వస్తారు మీరు వెళ్తారా టెంపుల్స్ కి గనా
కళ్యాణం జరిగే రేపు శ్రీరామనవమి కదా సీతమ్మ వారికి రాముల వారికి కళ్యాణం జరిగిదన్నమాట మీ ఊర్లో అట్లా కళ్యాణం ఏమట్లా జరపరా
ఆ మా ఊర్లో ఏమి రాముల గుడి ఏమి లేదండి అంటే మీ ఊర్లో రాములగుడి ఉందా
ఆ ఉందండి ప్రతి ఊర్లో ఉ
అంటే ఆహ అం అంటే గ్రామంనుకో ఒకటునే ఉంటుంది ఊరు ఊరికి ఉండదు కదా హు కొంచెం దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఇగ అంటే ఇంగ ఓపికుండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పోతారు దర్శనానికి లేకుండా ఇంట్లోనే పూజ చేసుకుంటారు
అయితే మీరు కళ్యాణం ఒక్కసారి కూడా జూసుంలేదా
ఆ లేదు ఇట్లా అంటే టీవీలో అట్లా ఏస్తా అంటారు కదా ఆ పెద్ద పెద్ద చోట్ల జరిగినప్ ప్పుడు అలాంటప్పుడు చ రియల్ గా అయితే నేను చూడలేదు ఎప్పుడు
ఓహో మీ సైడ్ వన భోజనాలకి ఎట్లా వెళ్తుంటారా కళ్యాణం అయిపోయిన రోజు
వనభోజాలకి అంటే ఫెస్టివల్ అప్పుడే కాదు అప్పుడప్పుడు కో అంటే ఏమన్నా అంటే ఇప్పుడు సమ్మర్ కదా ఆ ఇలాంటి టైం లో అంటే ఏమైన్నా పార్కు లో తోటలు అట్ ఉంటాయి కదా ప్లాన్ చే సార్ అంటే ఓ త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అట్లా కలుసుకొని అను ఫెస్టివల్ అనే కాదు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి అంటే టైం దొరికినప్పుడు
ఆహా మా సైడ్ అయితే శ్రీరామనవమి మా ఊర్లోనే అంటే మాది పెద్ద ఊరు కాబట్టి పెద్ద గుడే ఉంది మా దగ్గర మా ఊర్లో ఇంక అందరు గుడికి వెళ్తారు కళ్యాణం జరిగిద్ది మామూలుగా ఆ రోజు ప్రసాదం ప్రత్యేకించి అంటే వడపప్పు పానకం అట్లా చేస్తారు వడపపు తెలుసు కదా మీకు పెసరపప్పు తెలీదా ఉ పెసర పప్పు పులా కొంచెం కొబ్బరి ఆ పచ్చి కొబ్బరి బెల్లం వేసి కలుపుతారు వాటర్ బాగా ఆ పెసరపప్పులో పోయిన తర్వాత మళ్ళీ పానకం ఎలా అంటే ఆ బెల్లంతో బాగా నీళ్లు చేసి బెల్లం కరగబెట్టిన తర్వాత అందులో యాలకాయలు పోడి మిరియాల్ పోడి అట్లా వేస్తారు అనమాట
అంటే శ్రీరామనవమి ఒకటేనా మిగతా ఫెస్టివల్స్ కూడా ఎట్లా చేసుకుంటారా బాగా బాగా గ్రాండ్ గా
మా ఊర్లో ప్రతి ఒక్క పండుగ కూడా బాగా గ్రాండ్గానే చేస్తారు
ఆ
ఏ పండుగ అయినా సరే అందరు కలిసి బాగా జరుపుతారు అనమాట ఉ ఇంకా ప్రత్యేకించి అంటే ఇది బాగా జరుపుతారు సంక్రాంతి వినాయక చవితి ఇలాంటి ఈ బాగా జరుపుతంటారు
ఉ
ఉ అంటే సంక్రాంతి అంటే మూడు రోజులు కాబట్టి టి బంధువుల్ని పిలవడం ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం ఎవర్ అన్నా చేసుకోలేని వాళ్ళు ఇంటిస్తే వాళ్ళకి ఇవ్వడం లేదా పంచిప్ పెట్టడం అట్లా జరుగుతా ఉంటది మీరు ఏం బాగా చే ఏ పండుగలు బాగా చేసుకుం
ఆ ఆ మేము సంక్రాంతి త్రీ డేస్ ఏం సెలబ్రేట్ చేసుకోము లే కానీ టూ డేస్ అంటే భోగి రోజు అన్ని క్లీన్ చేసుకుంటారు ఇల్లుగన కొ కొందరు ముందే చేసుకుంటారు కొందరు అంటే పండ్లు పంట పొలాలు అవి పోతారు కదా వాళ్ళు భోగి రోజు చేసు డర్రు సంక్రాంతి రోజు అంటే ఆయన ఇల్లు ఊగా ఇల్లు ఇంటి ముందరా బాగా డెకరేట్ చేసి ముగ్గులేసి హు తో బాగా డెకరేట్ చేసిన తర్వాత హన్చిక్ తిను దోశలు వేసుకొని తింటారు ఇంకా సెకండ్ డే అయితే ఆ రోజు పశువులకి అంటే బాగా సెలబ్రేట్ చేసేది ఆ పశువులు బాగా అంటే క్లి ఆ శుభ్రం చేసి వాటిని బాగా బెలూన్సు కలర్ పేపర్స్ తో బాగా డెకరేట్ చేసిన తర్వాత చెట్లు గుప్ప వేస్తారు అంటే ఊరు మద్ ఊరి చివరిలో దాని చుట్టూ ఆవు మే వాతో ఆ మూడు సార్లు లేకపోతే తొమ్మిది సార్లు అట్లు తిప్పి ఇచ్చి అంటే అగ్నిదేవుని దర్శనము అంటారు కదా పశువులు కూడా చేపిళ్ళలే నట్లా చేపిచ్చిన తర్వాత వాటికి ఇష్టమైనవి అంటే కుర్తి కావచ్చు తౌడ్ దు ఇంగా అలాంటివి పెడతారు తీ టూ డేస్ బాగా చేసుకుంటారు వన్ డే అంతేముండదు సింపుల్ గా భోగి రోజు కొందరు భోగిమంట వేసుకుంటారు ఇంకా బాగా చేసుకునేదంటే వినాయక చవితి అయితే బాగా చేసుకుంటారు అంటే ఒక రోజు ముందుగా తెచ్చి వినాయకుని పెట్టి అంటే ఆ పండుగ రోజు ఉదయాన్నే పెట్టేస్తారు ఎక్కువగా పిల్లొల్లు పాల్గొంటారు పెద్దోళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపీరు మా సైడు ఆ ఆ ఫెస్టివల్ రోజు అందరు పూజలు అన్ చేసుకుంటారు మళ్ళా ఓ సెవెన్ డేస్ తర్వాత అట్లే డైలీ పూజలు అని చేస్త సెవెన్ డేస్ తర్వాత నిమజ్జనం చేస్తారు ఇంక ఆ రోజు బాగా ట్రాక్టర్న్నా లేకపోతే ఆ ట్రక్ అలా ఏదో ఒక అంటే విగ్రహం బట్టి సైజుని బట్టి ఏదో దాన్ని పిలిపిచ్చి అ డ్రమ్సు అవన్నీ ఇంగ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు గన ఉంటాయి కదా అలాంటివన్నీ అరేంజ్ చేసి బాగా ఎంజాయ్ చేస్తారు ఒక సెవెన్ డేస్ నైన్ డేస్ అలా ఆ రెండు అయితే బాగా చేసుకుంటారు మళ్ళ అన్ని ఫెస్టివల్స్ కొంచెం సిమ్ పుల్ గానే చేసుకుంటారు అ ఏమండి
ఈ పశువులు పశువులకి అగ్ని దేవుడితో దర్శనం ఇప్పిస్తాము అంటున్నారు కదా ఇప్పుడు అవి అదురుపోవా నొప్పులు చూసి ఎవరిననా ఏం అన్న పొడవడం కాని ఎవరి మీదకన్నా రావడం అని అట్లా ఏం చెయవా
అంటే ఏం అట్ల పడుచువుగిని కొంచెం బెదురుతాయి బట్ వాళ్ళ అ అంటే వాటిని రోజు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పట్టుకొని తిప్పుతారు అంటే వాళ్ళ బాగా అలవాట్ అయింటారు కాబట్టి అట్లెం అనవు తర్వాత వదిలేస్తారు ఇంకా వాటికి ఇల్లు గల అంటే అలవాటు అయింటుంది కదా వెళ్లి వెళ్ళి ఇండ్ల దగ్గర ఆ అవును వాటి దగ్గరికి వెళ్ళిపోతాయి కొన్ని చిన్న చిన్న దూళ్లు గన ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొని వెళ్తారు ఆవి అయితే బెదురుతాయి కానీ మనం మళ్ళీ పట్టుకోవాలి ఏం చేయలేము కానీ అది ముఖ్యమ వాటి మంచి జరుగుతుందని అట్లా చెట్ల కుప్ప చుట్టూ తిప్పిస్తారు పెద్దగా ఎసి
ఆ అయితే మీ సైడ్ సంక్రాంతి బాగా జరుపుతారు అయ్
ఆ బాగా జరుపుతారు అవును
మ్
మీ సైడు ఎలా జరుపుతారు సంక్రాంతి
సంక్రాంతి అంటే మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ ఫస్ట్ రోజు ఏమిందంటే ఇంకా భోగిమట్లులేస్తారు తర్వాత ఆ రోజు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి భోగి పడ్ళు పోయటం ఏవదైనా దిష్ ష్టి అట్లా ఉంటే పోయిద్ది అని చెప్పి భోగిపల్ అటు పోస్తాం
మ్
అ ఇంకా అది పోసిన తర్వాత మళ్ళీ ఆ రోజంతా దేవుడికి మొక్కొని కొత్త బట్టలు వేసుకొని అట్లా ఉంటారు సంక్రాంతి రోజు ఎందంటే మళ్ళీ నైవేద్యం పొంగలు అవి పెట్టుకొని
మ్
ఇగ ఆ రోజు ఇంక తీపి మనం చేసుకునేవి ఏవన్నా అట్లా చేసుకుంటారు మన వాళ్ళు ఎవరన్నా అంటే తాత వాళ్ళు నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరన్నా అట్లా చనిపోయి ఉంటే వాళ్ళకి గుర్తుగా వాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు వాళ్ళకి ఇష్టమైన తినేవిలు అవి కూడా చేస్తారు అనమాట అ అవన్నీ చేసిన తర్వాత ఇంక సంక్రాంతి రోజు మామూలు దేవుడు గుడిలో గుడికెళ్తారు కుటుంబ అంతా కలిసి మళ్ళీ అట్లా కనుమ రోజు అయితే ఇంగా ఉమ్ మామూలుగా చికెను, మటన్, నాన్ వెజ్ ఇట్లా గారె లా తెచ్చుకుంటన్నారు బందు వుళ్ళు ఎవరైనా ఇంటికి పిలుచుకుంటారు ఆ పండగలు కొన్ని చేసుకుంటారు, ఆ రోజు కూడా మా దగ్గర కూడా కని మూసి ఫస్ తుర్ కి బెదురు పెడతారు బెదురు పెట్టరుగాని ఆ బాగా శుభ్రం చేసి, వాటిని కడిగి రంగులు పూసి. హుమ్ కలర్, కలర్ పేపర్లతో బాగా అలంకరించి పువ్వులతో. ఆ అట్లేమి తిప్పము వాటిని బాగా రెడీ చేస్. స్తాం బాగా నీటుగా కడిగి వాటిని బాగా ఆ రెడీ చేసిన తర్వాత వాటికి బాగా ఫ్రెష్
చెట్ల కుప్పేస్తే అన్ని ఊర్లో ఉండే ఆవులు ఎద్దులు అన్ని అటుకి వస్తాయి కదా అంటే మీరు అన్ని వాటిని ఒక చోటుకి తీసుకెళ్ళరు
ఆహా ఇట్లా మేము ఎప్పుడు చేయము ఎవరింట్లో ఎవరికుంటే వాళ్ళే శుభ్రం చేసుకొని ఆ బాగా వాటి వాటికి ఆ రోజు పొంగలు పెట్టుకొని వాటికి పొంగల్ మంచి మంచి మంచి ఫుడ్ తినిపిస్తారు అన్నమాట ఆ రోజు ఫ్రెష్ అది ఆ పొంగలి వాటికి హ్మ్ మంచి తౌడు గాని మంచి పిట్ ట్టు కాని అట్లా అట్లాగని పిస్తారంట
హ్మ్
మా చుట్టుపక్కల్లో కూడా ఎవరు అట్లా చేయరన్నమాట హ్మ్ మీ దగ్గర ఇంక బాగా జరుపుకునేది ఏంటండి
ఆ మా దగ్గర ఇంగ ఉగాది బాగానే జరుపు కానీ కొంచెం సింపుల్ గా జరుపుకుంటారు ఆ రోజు అందరూ పొద్దున్నే లేసి పడైతారు ఇంకా అంటే పల్లెల్లో అయితే చాట్లల్లో కొంచెం బెల్లం వేపాకు అంటే ఇస్తరా పెట్టి దాంట్లో బెల్లం వేపాకు అన్ని కలిపేసి అన్ని ఆ అంటే ఇంటింటికి కొంచెం వేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే దిష్టి అంత పోవల మా ఇంటితో పాటు అని తర్వాత ఓలిగలు అలాంటి ఇవన్నీ చేసి దేవుళ్ళకి పె దేవుళ్ళకి నైవేద్యంగా ఇంకా పెద్దవాళ్ళుగాని ఉంటారు కదా వాళ్ళకి నైవేద్యం పెట్టి ఇంకా కొత్త బట్టలు కన అంటే హుమ్ ఆ పెద్దవాళ్ళుకూ కదా ఆ కొత్త వాటిలో గనా పెడతా ఉంటారు ఉగాదప్పుడు బంధువులు తక్కువగానే వస్తారు అనీ అంటే వినాయక్ చవితప్పుడు ఎక్కువగా అంటే వినాయక్ చవితప్పుడు అయితే ఆడపిల్లోలని పిలిచి వాళ్లకి బట్టలు పెట్టి అలా అన్నీ చేస్తా ఉంటారు
అయితే మీ వైపు కొన్ని కొన్ని పండుగలే జరుపుకుంటారా
అన్ అన్ని జరుపుకుంటారు కానీ బాగా చేసుకునేది ఓ రెండు మూడు అంతే
ఒహో అన్నిటికీ అంత అన్ని పండుగలు అంటే ప్ర మీకు ఇష్టంగా చేసుకునే పండుగతో పోల్చు అంటే మిగతావి కొంచం తక్కువ
తక్కువ అంత ఉండదు సింపుల్ గా ఎవరి ఇండ్లో వాళ్ళు చేసుకునేస్తారు
హుమ్ హు అయితే కొత్త బట్టలు కొని రేపటికి అంతా సిద్ధమయ్యారా మరి
రేపాటి కి ఆ చేసింటారండి నేనైతే పార్టిసిపేట్ చేయను అంతగా పనుల్లో ఇంట్లో వాళ్ళు ఒక అంట అంతా చేసుకో ఉంటారు
ఆహా అయితే బావున్నారా అండి
ఆ
సరే అండి మీనుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను థ్యాంక్స్ అండి
ఓకే అండి